హాయ్ అండి హలో వినబడుతుందా అండి
హలో
హలో వినబడుతుందా అండి
హలో
మీ వాయిస్ వినబడుతుందాండి నాకు
హలో
మీ వాయిస్ వినబడుతుందండి నాకు
హలో
హలో మాట్లాడుతూ ఉండండి ఏదో ఒకటి హలో
హలో
హలో మాట్లాడుతూ ఉండండండి నాకు వినబడుతుంది ఏం చేస్తున్నారు ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్
హలో
హలో మీకు వినిపించట్లేదా అండి
హలో
వినిపిస్తుందండి
నాకు వినపడట్లేదు
హలో
నాకు వినిపడట్లే మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా అండి
హలో
వినిపిస్తుందండి నాకు మీకు వినిపించట్లేదా కాల్
హలో ఆ బాగున్నారా అండి
మ్ బాగున్నామండి మీరు బాగ్ మేము ఏం చేయట్లేదండి
హలో
మీరేం చేస్తున్నారండి
హలో హలో
హలో
కొంచెం గ్యాప్ ఆ ఓకేనండి చెప్పండి
తిన్నా
ఏం చేస్తున్నారండి
ఊరికనే ఉన్నామండి
తిన్నాం తిన్నామండి
మీరేం చేస్తున్నారు
ఏం చేస్తలేేనండి మీరేం చేస్తున్నారండి
మేం ఖాళీగానే ఉన్నామండి టీ తాగారా అండి
టీ లేదండి టీ తాగలేదండి మీరు తాగిరా
ఆ అండి బాబు ఏం చేస్తున్నారు అండి
ఇంకేం చేస్తారండి
ఏం చేయట్లే అండి
బాబు ఏం చేస్తలేడండి బయటికి వెళ్ళిండు వాళ్ళ నాన్నమ్మతో పాటు ఆడుకోడానికి
అవునా అండి
అవునండి మీ బాబు ఏం చేస్తున్నాడండి
పడుకున్నాడండి
అవునా అండి పడుకున్నాడా స్కూల్కి వెళ్ళిసి వచ్చిండా
ఆ వెళ్ళాడండి
ఓక్కేనండి ఇంకా అండి ఏమి వంట చేసారండి ఈరోజు
ఈరోజు వెజిటేబుల్ రైస్ చేశానండి
అవునా అండి
ఆ అండి
అవునా అండి మేమేమో ఈరోజు చికెన్ బిర్యానీ చేసామండి
అవునా
అవునండి
ప్రిపరేషన్ చెప్తారా అండి
ఆ చెప్తామండి
చెప్పండి
ఆ అది ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలండి దాన్ని మంచి నీట్గా క్లీన్ చేసుకోవాలండి
ఓకే
క్లీన్ చేసుకొని దాన్ని మంచిగా మేగినేట్ చేసుకోవాలి కా కారమూ ఉప్పు అన్ని మసాలాలన్నీ కాడ్డు అన్ని పెట్టేసుకొని మంచిగా మేగినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ అ
అవునా అండి
తరువాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఇట్లా ఫ్రై ఫ్రై కోసము కొన్ని ఆనియన్స్ కట్ చేసుకోవాలి మళ్ళీ పచ్చిమిర్చి కొన్ని పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొంచెం కొంచెం కట్ తీసుకోవాలి తర్వాత దానికి ముందే రైసు త్రీ గ్లాసెస్ రైసు కడిగేసి పక్కన ఎట్టుకోవాలి
ఓకే అండి
తర్వాత ఒ ఒక ప్యాన్ పెట్టాలి మంచి బిర్యానీ ప్యాన్ పెట్టాలి
ఓకే
పెట్టేసి ఆయిల్ పోసేసి ఫస్ట్ ఆనియన్స్ అయన్నీ ఫ్రై చేయాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్
ఓకే
వచ్చినాక దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకొని మళ్ళ తర్వాత బగారాకు కొంచెం మసాలా అవి అవి ఇలాచి ఆలకు అవి రెండు మూడు వేసుకొని తర్వాత కొన్ని ఆనియన్స్ ఏ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలండి అల్లం పేస్ ట్టేసుకోవాలి పసుపు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయినంక మ్ చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెనేసుకోవాలండి
ఓకే
వేసుకున్న తర్వాత పక్కన ఇ ఆ ఓ పక్కన ఇంకో స్టవ్ పెట్టేసుకోవాలండి ఇంకో స్టవ్ పైన ఒక పన్ పెట్టుకోవాలి పెట్టేస్ కోని దాంట్లో రైస్ కోసం వాటర్ పెట్టుకోవాలి
ఓకే
పెట్టేసుకొని రైసేసుకో ఆ కొంచెం అందులో ధన్యాయ పౌడరు మసాలా కొంచెం ఆకు బగారాకు ఇలాచి కొత్తిమీర పుదీనా అవన్నీ కొంచెం పోపులాగేసుకొని వాటరేసేసుకోవాలి ఏసేసుకొని నా కొంచెం సాల్ట్ వేసుకోవాలి లైట్గానా నిమ్మకాయ విండాలండి అందులో పొడి పొడిగా రావడానికి రైసు
సరే సరే
తర్వాత ఆ కొంచెం మూత పెట్టేసి దాన్ని పక్కకు పెట్టేసుకోవాలండి వేరే స్టవ్ పైన పెట్టేసుకోవాలి మీ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి పెట్టేస్ కోవాలి బాయల్ అయినంక వాటర్ తరువాత ఈ చి కెన్ చూడాలండి తీసేసి మంచ్ చిగ దాన్ని గ్రేవీ లాగా చేసుకోవాలి చికెన్ని గ్రేవీ లాగా చేసుకున్నా కాది బాగా కొంచెం లైట్గా గ్రేవీ ఏసేసుకొని మంచిగా గ్రేవీ లాగా ఉండేటట్టు చూసుకోవాలి
ఓకే
చికెన్ అంతా ఉడికిన తర్వాత చికెన్ పక్కన పెట్టుకోవాలి రైస్ రైసు నైన్టీ ప నైంటీ పర్సెంట్ ఉడికేటట్టు చూసుకోవాలండి
ఓకే
చూసుకున్న తర్వాత దాన్ని ఈ చికెన్ చికెను ఉడికిన చికెన్లో వేసేసుకోవాలన్నమాట వాటర్ అంతా రైస్లో వాటర్ అంతా వంపేసి
ఓకే
రైసు చికెన్లో వేసుకోవాలన్నమాట
ఓకే వాటర్ అన్ని తీసేసి
దాని దాంట్లో ఆనియన్సు కొత్తిమీర పుదీనా పైన పైన చ చల్లుకోవాలి చల్లుకొని దానిపైన నెయ్యి వేసుకోవాలని నెయ్యి వేసుకొని ఒక మంచిగా క్లాత్ అన్నా పిండి అన్నా చుట్టాలి చుట్టేసి దానిపైన ఏదన్నా వెయిట్ పెట్టాలి మూత పెట్టేసి
ఓకే
ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్ పెట్టేస్తే అయిపోతుందిండి దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆపేయాలి ఉంచాలి స్టవ్ పైన అంతే బిర్యానీ రెడీ అవుతుంది.
ధమ్ బిర్యానీ చేసారండి అయితే
అవునండి ధమ్ బిర్యానీ చేశాను.
ఓకే ఓకే అండి ఇంకా అండి
మీరు ఎలా చేస్తారంండి
నేను ప్రెషర్ కుక్కర్ లో చేస్తానండి, నాకు సపరేట్ గా చేయడం ఇంకా పర్పరెట్ గా రాదు.
అవునండి
ఉ అవునండి వినబడుతుందా అండి ఇప్పుడు
ఇంకా అండి ఇకేం చేస్తున్నారండి
ఇంకా ఏం చేస్త
ఏం లేదండి చెప్పాలి మీరు టీ తాగుతారా అండి ఈవినింగ్
లేదండి టీ అలవాటు లేదు సో తాగము
ఇంకా చెప్పండి
అ అండి వర్షం పడు
మీ బాబు ఇంకా లేవలేదా అండి పడుకొని
ఆ లేవలేదండి
లేదండి పడతలేదండి వర్షం చాలా కూల్గా ఉంది వెదరు
ఓకే ఓకే మాకు ఇక్కడ చాలా వర్షం పడుతుందండి.
ఎందుకండి లేక లేకపోయి రండి ఇప్పటిదాకనా నైట్ పొడుకోడేమో
ఆ లేపాలండి లేపుతాను
అవునా అండి హెవీగా పడుతుందండి వర్షం
ఆ ముసురు పడుతుందండి
లేపండి
ఆ అండి వినపడుతుందా అండి
అవునండి ఇక్కడ మాకు ఏం రావట్లేదండి వర్షము కూల్గా ఉంది వాతావరణం
ఓకే ఓకే అండి
ఓకే ఓకేనండి మరి.
ఓకే అండి మరి ఉంటాము.
ఓకేనండి ఓకే ఉంటానండి.
బాయండి మరి.
సరేనండి బాయ్ అండి మరి.
బాయ్ అండి.
సరేనండి.